హలో హలో
అండి
ఎండా
వినిపిస్తూ ఉంది చెప్పండి
ఎలా ఉన్నారు
బాగున్నాను
మీ వాయిస్ రావట్లే మీ వాయిస్ రావట్లే హలో హలో
హలో
ఆ కొంచెం వాయిస్ పెంచండి విన్నపడట్ల హుమ్మ్
హాలో
సరైన్దా ఎమ్ చేసారు
నేన్ చేయలేదండి
సార్లు
నేను సార్ చేశానన్నార్ తిన్నాను మీరు ఏం చేసారు అన్నారు. కదా నేను ఏం చేయలేదు మా ఆవిడా చేసిన్
ఉమ్ మరి ఏం తిన్నారు.
పెసరపప్పు ఇకొటి ఇంకా గోబీ, క్యాలీఫ్లవర్
మాది కూడా సేమ్ క్యాలీఫ్లవర్ పప్పు బజ్జీలు
ఉమ్మ్ ఎగ్ గూడా
ఉమ్ మాది ఎగ్ ఆనియన్ కూడా మీది ఓన్లీ అడ్లీయేన మాది ఎగ్ ఆనియన్ ఏమ్ మీది ఓన్లీ ఆనియన్ అను
కాదు కాదు కాదు ఎగ్ బాయిల్డ్ ఎగ్
ఆహ్హ్హ మాది బాయిల్ ఎగ్ గుడా ఇంకా ఆనియన్ ఎగ్గుడ మిక్స్
మీ వంట తింటారా
ఆ
అ వంట తింటారా
అన్ని కొంచెం కొంచమే తినేస్తాము అంత చెస్తే అంత మొత్తం చేస్ తినేస్తామా ఏంటి
అదే గదా అదే అ వితు
మీరు తింటరా అట్లనె అందుకే అంటునారా
ఉమ్ లేదు నార్మలే తింటాం ఎంత తక్కువ్తింటే అంత మంచిగుంటది అంత ఈజీగా మంచిగానిపిస్తుంది రోజలో ఎక్కువ తింటే
ప్లేస్ కావాలి కదా కొంచెం నార్మల్ తింటేనే బాగుంటది
నార్మల్గా ఇంకా తక్కువ తినాలి
తక్కువ తిన్నారా అంటే తక్కువ్ అంటే ఎంత ముద్దల్ తింటరు ఒకటా రెండా
తక్కువ్ టే మంచిగ ఉంటది
అదే గ్రామ్స్ అని క్వాంటిటీ తీస్కుంటారా
మ్
తర్వాజి పెట్టుకుంటారా సైడ్ల లేకుంటే ముద్దల్ ముద్దలని కౌంట్ జేసి తింటరా ఏలా తింటారు ఎంతని తిలా అని ఒక ముద్దా రెండు ముద్దలు నలుగుముద్దల్ అని అట్లా తింటర మీ వాయిస్ రావట్లే
హలో
మీ వాయిస్ రాయిట్లే
అస్తున్దా
హలో వినిపిస్తుందా
వినబడుతుందా ఇప్పుడు హలో
ఆ ఇప్పుడు వినబడుతుంది
ఎప్పుడు లేసారు మీరు
నేనా త్రీ ఫార్టీ కీ అలా
రి వరకు ఫై వరకు సీటీ అయిపోతది
సీటీ ఏంటి
అంటే
సైరనా
సైరాన్
ఆహా మళ్ళీ సజరణమా ఎప్పుడోందో
ఫైవ్ థర్టీ అదనే అవుతుది
మాసనువర
అ
మరి ఆఫ్ అన్ అవర్ ఏం చేస్తారు
బోలు దోమకుంటాం ఎట్లా మీతోనే కొంచెం టైం మిగిలితే మాట్లాడుకుంటాం
ఇంకేంది ఇంకా టూ త్రీ డేస్ అయితే రంజాన్ అవు అయిపోతుది
ఆ మరి షాపింగ్ అయిందా మిది
షాపింగ్ కాలేదు ఇంకా అంటే మా ఇంట్లోనేది అయింది మాది అదే ముందు మేడం ఒక షర్ట్ తీసుకుంటే అయిపోతుంది
మరి ఎప్పుడు తీసుకుంటారు రంజాన్ రోజు తీసుకుంటారా పోయి
చూడాలి ఇంకా టైం ఉన్నాయి ఇప్పుడు ఆఫీస్ వెళ్ళడం రావడం అదే ఎబ్బింది నడుస్తు ంది కదా ఇ
మీకు చుట్టటి దొరకలేదా మొన్న చుట్టి సండే ఉండే
ఉగాది కి హాలిడే ఉంది కదా
ఆ సండే ఉండే కదా అప్పుడు చూసుకోవాలి నచ్చకపోతే అతే మళ్ళా ఇంకోసారి పోవాలి
ఏ మంది ఏదో ఒకటి వేసుకుంటాయి
ఏదో ఒకట ఎందుకు వేసుకోవాలి కొత్తది వసుకోవాలి అందరు చేస సారు మీరు ఎందుకు చేయరు ఇప్పుడుమే ఇప్పుడు మీ ఆవిడ తీసుకోపోతే మీవిడ తీసుకుపోవరాా
ఇంట్లోళ్ళు వేసుకుంటే సంతోషం అదే ఇట్ళ్ళ వచ్చ చేస్త
అ మీ కేట్లా సంతోష అ
మన మనకు అల చేస్తేనే సంతోషముంటారు
అదే మీకు కూడా మీ కూడా కొత్త బట్టలు వేసుకుంటే వాళ్ళకు కూడా సంతోషమే కదా
అ
తీసుకోండి మీరు కూడా మరి ఏ కలర్ తీసుకుంటారు
కర తీసుకుంట ఏమో ఇక అక్కడికి పోయినాక ఏది నచ్చుతారో
హమ్
అ
మనక ఎవరెవరు చేసారు సార్ ఎవరు మ అందరు ఉంటారా
అ మమ్మీ ఒకటి ఉండదు సుగరు ఉంది కాబట్
ఆ
అ వాతావరణం ఎట్లా ఉంది ఇవాళ మా ఆట కొంచెం చినుకులు చినుకులు వచ్చినాయి మాకు కాసేపు
మస్తు గాలి వస్తుంది బయట అంతే బాగా సరదు ఎలాంటే మస్తున్నది అయితే
అ
కొంచెం ఇప్పుడు వేడిే స్టార్ట్ అవుతుంది
అ
అే చల్లగా ఉంది వాతావరణం మీద ఎట్లా ఉంది
ఏంటి
వాతావరణం
అదే అంటున్నా కదమ్మా ఇప్పుడు కొ అంటే సహేర్ అప్పుడు మంచి గాలి వస్తూ ఉండే చిను
ఇప్పుడు
అ
విజీల్ అయిదు విజిల్ చమక్
ఊరుస్తుందా ఊర్ముతుందా
ఊరుముతు
ఆ హలో
ఇంకా గాలి రావట్లే గాని చల్ల అవును
అయితే మాకు కిటికీలో నుంచి మస్తు చల్లగాలి వస్తుంది కిటికీల నుంచి మంచి చల్లగాలి వస్తుంది
బయట అయితే రావట్లే కొంచెం మంత మంతగా చల్లగా ఇట్లా కొంచెం కొంచెం లైట్ గా అట్లా వస్తుంది మంచిగా అనిపిస్తుంది ఇంకా మట్టి వాసన బాగా వస్తుంది చినుకులు రాలేగదా
మీరు ఇఫ్తారు కావచ్చు వేపియడానికి
మేమ్ రేపే చేసినామండి
హ్హ్
రేపే తెప్పిచ్చినం
రేపు చేపిస్తారా
చేేపిచ్చినం
నిన్ననా
ఆ నిన్న
నిన్న చేయించిండ్ర
మ్మ్
అ హ్ అంటే ఎంత మందిని పిలిచింన్రు
మేమైతే మొత్తం ఫ్యామిలీస్ ఉన్నాము
ఆ
మా ఇంట్లో అందరు ఫ్యామిలీస్ కలిసి చేస్తాం బాబాయ్ వాళ్ళు పిన్ని వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు
ఎంత మంది ఉంటారండి
ఎంతమంది అంటే ఇప్పుడు కౌంట్ చేసి చెప్పలేం మంచిగే ఉంటాం ఇంకా ఇరవై
మరి కౌంట్ చేసి ఇది కాదు కదా ఎగ్జామ్ రాయడానికి కాదు కదా ఎంతమంది ఉంటరు
థర్టీ మెంబర్స్ అయింన్రు ఇంకా రాలే కొంచెం వాళ్ళు కొంచెం వాళ్ళకి హెల్త్ బాగలేదు కొంచం హెల్త్ ఇష్యూ ఉన్నాయి అందుకే రాలే కొందరికి దూరం ఉన్నది
ఐ మీన్ వాళ్ళు మిస్ అయిన వాళ్ళని నిల్చోబెట్టిన థర్టీ మెంబర్స్ ఉన్నారా
ఆహా ఓన్లీ ఇప్పుడు చేసిన వాళ్ళే థర్టీ మెంబర్స్ ఉన్నారు ఇంకా కౌంట్ చేస్తే బాగా ఉన్నారు మా ఫ్యామిలీ పెద్దది మా ఫ్యామిలీ ఆ అలానే అవుతున్నది
పెట్టానా సైలెంట్ గా ఉన్నానా
హుమ్ ఒక్కొక్కటి మాట్లాడండి
అజాతుంది కదా సైలెంట్ ఉండాలి కదా
అవును సైలెంట్గా ఉండాలి కాని
హు సైలెంట్ ఉండండి
నువ్ నమాజ్ కు వెళ్తారా ఇంట్లోనే చదువుకుంటారా
ఇంట్లోనే చదువు కుంటాను
హు మీ ఫ్యామిలీ ఎట్లా ఉంది పెద్దగున్నదా మీరు కూడ చేప్పిచ్చిండ్రా మీరు కూడా ఇంకా మీకు ఏమేమి ఇష్టం
అమ్మాయిలతో మాట్లడం ఇష్టం
అమ్మాయిల తోట ఇప్పటి వరకు ఎన్ని అమ్మాయిల తోటి మాట్లాడారు
అది పర్సనల్ కదా చెప్పలేను
ఇప్పుడు కొంచెం కొంచెం బానోస్ చినుకులు చిన్న చిన్నయ్ లైట్
హు
మెరుస్తుంది కూడ మీ అమూల్యమైన టైం మీకు మంచ్చినందుకు ధన్యవాదాలు